ఆమెకి ఊడదు అనుకున్నానండి నేను
నేను కూడా అదే అనుకున్నా వస్తుందో రాదు అని
హమ్ తెలుసా నాకైతే బలే చిరాకు వస్తుందండి ముందుగానే పెట్టడమే సాంబార్ సాంబార్ సాంబార్ అంటున్నారు
అవును
ముందే మేలేమో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి మంచిగా రుచిగా వస్తాండే కూరలు వంటలు
అవును ఇంతకు ముందు మొదట్లో బాగా పెడతా అని అన్నారు
ఆ ఇపుడు వరస్ట్ గా ఉంటుంది గురువారం మాత్రమే పలావు పెడతారు పెరుగు పచ్చడి అది కూడా పెరుగు పచ్చడి కూడా ఇప్పుడు రుచి తగ్గింది అంటే పల్చగా అయ్యింది కూడా
అవునవును కానీ ఎర్రగడ్ల అన్నా వస్తున్నాయి దానికి ఆనందించూ
మాత్రం ఉంటుంది అది ఒక్కటి ఉంది ముందు అయితే పెరుగు పచ్చడి బాగుంటుండే
అది కూడా మొదట్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉన్నాయి తర్వాత వత్త మజ్జిగా మాత్రమే
ఆ ఏంది అసలు వీళ్ళు ఉంటె కొంచెం సేపు ముందే వచ్చి కూర్చుంటా ఇగా నుంచి నేను నాకు మెంటల్ వచ్చిందంటే
నేను అప్పటికి ఫస్ట్ అంటే అందరితో పోల్చుకుంటే ఫస్ట్ వస్తున్నా మీకు కాల్ చేసిన మీరు వచ్చేలోపల అయిపో పోతుంది
నాకు ఆ అబ్బాయి మె పెట్టినాడు కదా మెసేజ్ మెసేజ్ పెట్టిన ఒక మూడు నిమిషాలు అట్లా వ్ హంటా నాక్ తెలిసి నువ్వు ఫోన్ చేసినావ్ వెంటనే
ఆ అవును
ఆ మూడు నిమిషాల్లోనే పెట్టేసుకున్నారు ఇంకా నాలాగు ఎంత మంది ఉండింటారో పెట్టుకోని వాళ్ళు
అవును అప్పడికీ లేదు ఇంకో నలుగురు నాలుగు మంది వరకు లేదు
ఉ
ఉ
అట్లా ఎవరైనా కక్కుర్తి కిఎక్కువ పెట్టుకుంటాంరా లేకపోతే ఏం అర్థం కాలేదు నాకైతే చిరాకు వచ్చింది ఇంకా అది అత్త సాంబార్ తినాలంటే తినబుద్దీగాలే పైకి ఎతుకొచ్చుకొని కొంచెం తిన్న నా దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని తిన్నా సగమన్నము
ఆహా
ఇంకా మళ్ళీ అది కూడా తినబుద్ది గాలే పడేసిన
అంతేలే నాకు కూడా తినబద్దుగాక పెరుగన్నం తిన్నా నేను
అట్లీస్ట్ ఆ పచ్చడ అన్నా ఉండింటే నేను పెరుగుతో అన్నా తినిందు అది కూడా లేదు
అవును
ఎట్లా తినేది
ఈసారి నుంచి మీ ప్లేట్ అంటే మీ ప్లేట్ ఉన్నట్లా పెట్టిద్దాం అంటే ఈ సార్ నుంచి కిందనే పెట్టండి పెట్టిస్తాం
మేడం కిందనే ఉంటుంది మ ప్లేటు పైన అరలోనే ఈ మూల ఎడం వైపున ఉం ఉంటుంది ఎడం వైపు న ఓ మూడు నాలుగు ఐదు దనిలోపే
అది రేపు చూస్తాలే
ఆ పొద్దున్నే అల్పాహారం తెచ్చుకున్నప్పుడు మాత్ మాత్రమే ఉండదు ఒక్కొక్కసారి మిగతా సమయంలో అంతా ఉంటది
ఆ అద్దే ఉంటాదే నాకు తెలిసి ఒ దగ్గు తగ్గడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర అంటే చిట్కా ఏమన్నా ఉందా
దగ్గు తగ్గడానికి మిరియాలు నమిలి మింగాలి
ఆ అక్క ఆ
ఉ
ఓ నా అండ్ దగ్గి దగ్గీ గుండెల్లో నొప్పి వస్సంది
జలుబుకో దగ్గుకో తెలియదు గాని ఇది వాడతారండి పసుపు పాలు
అవునా
పాలు కాంచుకుంటాం కదా దాంట్లో పసుపు కొంచెం వేసి తాగేది
ఆహా
ఆ
తగ్గనే జ్వరంమన్నా తగ్గిపోతుంది కానీ తొందరగా జలుబు దగ్గొస్తే అసలు పోదు
ఆ వ్ అవి పెద్ద పంచాయతీవి
ఆ అవును
నాకైతే పొద్దే పోవడం లేదండి సోమి
ఆ మీరొక్కరే ఉండడం వల్ల
ఆ ఇంకా నిన్న మొన్న కూడా నేనే పడుకున్నా కదా ఒకదాన్ని అట్లా కూడా ఇంకా సరిపోయా అ ఈ అమ్మాయి అన్న ఉంటుంటే ఇలా చివరిలో పడుకునేటప్పుడున్నా రెంసేపు అట్లా మాట్లాడుకుంటే ఏదో ఒకటి చేస్తా ఉంటా అంటి మే
అవునవునులే
ఇప్పుడు అది కూడా లేదు కదా ఏమో చూడాలి మళ్ళి వస్తే మాత్రం ఏడొచ్చి పడ్ టదో ఏడుంటదో
అప్పుడంటే నాకు జ్వరంగా ఉన్నింది కాబట్టి ఇక్కడ ఉన్నింది ఇంక రోజు మీ దగ్గరికే వస్తదేమో చూద్దాం
మళ్ళీ మీరు ఒకరే అయిపోరు ఇంకొక్ గదిలో ఉండే అమ్మాయి ఉండోద్దు
ఆ అమ్మె ఒకటే పడుకుంటా అనే చెప్పు ఇయ్ నా పక్కన బిడ్ డ్డమైమా రూమ్ లోనే పడుకుంటుందిలే
అవునా
ఆ నిన్న కూడి మా రూమ్ లోనే పడుకునింది వాళ్ళ స్నేహితురళ్ కలవాటే అంట ఒకరే పడుకోవడం
ఆ మంచిదే అయితే ఏమో చూద్దాం మరి ఏమైతుందో ఎట్లైతుందో
నా పక్కన బెడ్డమ్మాయ్ ఎప్పుడు ఎట్లుంటదో తెలీయదు అంటే ఏమో ఒకవేళ నాకు అవసరం వచ్ న లేస్తదో లేదో తెలీయదని చెప్పి మొన్న మా రూమ్ లోనే పడుకునింది ఆ పాప
మ్ అంతేలే ఇంగ ఆరోగ్యం బాలేనప్పుడు ఉండల్ల
ఊక్ నా జీవితంలోనే మొదటిసారి మూడు ఇంజక్షన్లు వేసుకున్నా నేను రెండు రోజుల్లో
మ్ నేను ఒకవేళ వచ్చిండేదాన్ని అండి ఎం దంటే పంచాయతీ ఇప్పుడు మీ పక్కా మంచం అమ్మాయి పోతదా నేను ఏమనుకున్నా అంటే మా గది పక్కన అమ్మాయి కూడా వస్తదేమో అన్ కున్నా ఇంగ ఆడకోచ్చి ఊరికనే
అసలు నేను అప్పటి వరకు పడుకోనిన్న ఆ అమ్మాయే వచ్చి లేపి తీసుకొని పోయింది నన్ను అసలు తెలియదు జ్వరం ఉందని కూడా ఒళ్ళు వేడిగా ఉనిం
అప్పుడు కాదు పడుకున్నప్పుడు నేన అంటండేది
ఓ పడుకోడ్ ఆ అమ్మాయి రాదు ఆ అమ్మాయి మామూలుగానే రాదు
ఆహా వస్తుందనుకున్నానా ఇంగ యాడ పట్టంలే సాలదులే ఊరికె మల్ల కిందోకరు పైన ఒకరనుకుంటా ఉండాలా దాని బదులు ఈడే అలవాటు అయిపోయింది కదా ఉన్నా ఉండాలి అనుకున్నా నేను అంటే ఏముంది ఒక ఒక గది పెట్టుకునేది రెండు గడ్లు పెట్టుకుంటా అంతే
అంతే అయినా ఒకరే కదా ఉండేది
ఉ అంటే భయం ఉండకో కుండా ఇంకేమంటే మామూలుగ ఇద్దరం పడుకున్నాం అనుకో కిటికీ తెరిచి పెడుతా లేదంటే నేను ఒకదాన్నే ఉంటే కిటికీలు కూడా గళ్డ్లు పెట్టేస్తా
మీ రూమ్ అమ్మాయి ఎప్పుడోస్తుందంట
తెలిదండి అడగలేదు నేను కూడా నాకేం అవసరం అంత చెప్
అయినా ఆ అమ్మాయి లేనిదే ప్రశాంతంగా ఉంటందిలే ఉంటే అంత ఓవరక్షన్ అవును అది న నచ్చిన వాళ్ళ దగ్గర అయితే అనుకోవచ్చు మనకి అసలు నచ్చదు ఆ పాప ఇకా మనం ఆ ఏమిటి ఆ అమ్మాయి మాటలు
ఆ వచ్చి ఓవరాక్షన్ చేస్తది ఇట్లా అట్ల అది ఇది కాదక్క అని అందులోనూ మీకు ఒక విషయం తెల్ స్స మీలో ఎవరికో పోగొట్టినరు లేకపోతే ఎట్ల అయిపోయిందో ఏమో నాకు తెలియదు గానీ ఆ పాప్ బక్కెట్ బొక్క పడింది
ఆ
నేను ఇంటికి పోయి వచ్చే లోపు
ఆహా నేను ఒకసారే పెట్టుకునింది
మీ గది అమ్మాయి ఉంది కదా దా అమ్మాయి నాకే అడిగింది ఏమక్క మీరు పోగొట్టేసినారా ఈ పాపది అం అంటే అసలు నాకు తెలినే తెలిదు ఆపాపదది అని చెప్పి బక్కిటు నేను ఇంకా మీరేమన్నా తెచ్చి పెట్టినారేమో కింద నుంచి అని అనుకున్నాను
ఆ
అని చెప్పా నేను నే నాకు తెలుదు స్వామి నేనేం చేయలేదు అని చెప్పి
ఆ నాకు నన్ను అడిగింది నేను చెప్ నేను ఒకసారే పెట్టుకునింది అప్పుడు కూడా నేను ఫైవ్ మినిట్స్ పెట్టి తీసేసాను అంత గమని చ లేదు అది గురించి
మళ్ళ ఎట్ల పడిందో బొక్క అది నాకు అర్థం కావట్లేదే నేను కూడా ఎప్పుడు పెట్టలే
ఆ ఏమున్నా మీ పైకి రాదులేండి అయినా ఇ మీ దగ్గర హీటర్ లేదు కదా రాదులే
ఒకవేళ వచ్చినా రాకపోయినా కింద ఎట్లాగో ఆడ బకేట్లు ఉన్నాయంట ఈ నా అసనుకి అంకులు వస్తాడు కదా దా ఆయనా చెప్పినాడ అనమాట
అంతల అంత ఇ ఇబ్బంది అయితే అది తెచ్చిం ధం అంతే
కింద బకెట్లు ఉన్నాయి డోర్మ్యాట్లు కూడా ఉన్నాయి తెచ్చి వేసుకోండిమ్మా అని చెప్పినాడు పోయి తెచ్చుకోండి అనే మేమే తెచ్చుమా అంటే తెచ్చుకోమనే
కదా ఆ ప్లాస్టిక్వి కాబట్టి నీళ్లు సరిగ్గా తీసుకోవట్లా జారుతుంది ఆ డోర్మ్యాట్ గుడ్డవి కాదు కదా క్లాత్ తో చేసినవి కాదు ఆ ప్లాస్టిక్ చేసినట్టున్నారు జాారుతుంది దానిపై కాలు పెట్టిన కూడా
అవునా ఏమో యాదో ఒకటిండి ఇప్పుడైతే ప్రస్తుతానికి బాత్రూమ్ లో నుంచి బయటకి వస్తానే తడి తడిగా తొక్కు కుంటా వస్తుంది తనము అంత మటుకు ఏదో ఒకటి ఉంటే మేల్ కదా కొంచెము ఇంతకు ముందు ఉన్నింది నాకు తెలిసి వీళ్ళు రంగులు వేసినారు కదా గదికి
ఆ
అప్పుడేమో మా పడేసినట్టున్నారు ముందు ఈ అమ్మాయి పెట్టుకునిందనుకుంటా ఉం
అది నీళ్లు సరిగ్గా తీసుకోవట్లేదు దాని వల్ల జారుతుంది చూసుకొని వాడుకో
న్నా బాగుంటుందండి ఈ గదిలోకి ఎవరైనా వస్తే
మీకు అతక్క
ఉం
మీ గదిలోకి ఎవరు రారనుకుంటా నాకు తెలిసి
ఎందుకు
అంటే అక్కడ ఉండే అంటే ఏమో వేస్తే ఇంకా పైన మిగతా రెండు ఫ్లోర్లు ఖాళీ ఉన్నాయి కదా అక్కడికి ఏమన్నా వెయొచ్చు
అంటే నచ్చిన రూమ్ చూస్తారు కదా మొన్న కూడా ఈ రూమ్ కూడా చూ పోయినారంట తెలుసా నేను కిందక వచ్చినానా మీ గదికి పైన కొర్చి చూస్తే గది ఓపెన్ లో ఉంది తలుపు తీసింది నేను అసలు పైకి రాలేదు కదా ఎవరు తలుపు తీసినన్నారు ఈ రూమ్ ఈ గదిమ్మ ఏమన్నా వ చ్చిందా అని అడిగిట్ బయట వేరే అమ్మాయి ఉంటే ఏమో తెలియదక్క మేమేం తీయలేదు దు ఆ ఇది గదులు చూడ్డానికి వచ్చారు ఒకవేళ వాళ్ళు ఏమైనా తీసినారేమో అని
ఆహా
ఉ గది ఓపెన్ లో ఉంది తలుపు తెరిసి ఉంది భయపడిపోయిన నేను ఏమైందిర నాయన అని
ఓహో
ఉమ్ యన్న ఏంటివన్న పోయింటి యడ పన్ తే దిన ముందుగానే వస్తువులు విలువండేవి ఉన్నయి ఈ మధ్య కాలంలో కొనిండేది కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు
అవునులే నిజమే అవును చాలా డబ్బులు పెట్టీ కొన్నారు కదా
ఆ ఇంకా ఈఎంఐలే పూర్తిగాలే దాం దాంలకు కూడా ఒకటేసారి కట్టడం ఎందుకు బరువు అని చెప్పి ఈఎంఐలు పెట్టుకున్న ఆప్షన్ ఉమ్
కానీ పీజీ వాళ్ళు ఒక పది మంది ఏమో వచ్చి చూసారంట మన పీజీ వస్తరని కూడా చెప్ ప్పారు చాలా మంది
ఉమ్ అప్పుడే ముగ్గురు నలుగురు వచ్చారు కూడా అంట కదా
అవునా ఏమంత గమనిచ్చలే
ఉమ్ ఎక్కడన్నారో తెల్ద అంటే వక్కడి ఎవరైన్నా చేరినార అనుకో నన్న వేరే చోటికి పమ్మంటారు కదా ఎందుకంటే నే కొన్ని రోలే ఉండేదాన్ని కాబట్టి అప్పుడు ఎంచ ఇంకా పైకి ఏళ్పోదామా అనుకుంటాను ఎందుకంటే నాకు అలవాటయిండేటివి కదా అవి
కానీ నాక్ తెలుస్ మిమ్మల్ని పంపించరేమో అంటే వాళ్ళ కంటే ముందు వచ్చారు కదా మీరు చూద్దాం ఏది అయితే అది అవుతది
పంపించినా నాకేమి ఇబ్బంది లేదండి ఏమంటే పాత రూమ్లు ఇవి ఇత్తే మాత్రం నెనస్సలు పోను కొత్త రూమ్లే కావలె నాకు
ఆ
ఉమ్ అంటే ఏమి ఇబ్బంది ఎల్లీ ఈ పాప విందంటే నేను అంత ఓవరాక్షన్ ఫుల్ ఏం అప్పుడు నేను మా గదిలో ఉండే కన్నా మీ గదిలె ఉండాల్సోస్తుందప్పుడు
అవును ఏమ్కాదులే
ఆ అదే నేన్వేర గదికి పోయిననుకొండి
ఆ
బా ప్రశాంతంగా వాళ్ళతో ఉన్న కాడికి వాల్లేవరన్న కానీ ఇంకా అందులోనూ మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ అయితే నాక ఎట్లాగు అలవాటు అయిడేది ఎవరు నాతో మాట అన మాట్లాడవేన నేను తిరుకుంటా అంట బాగా ఫ్లోరంతా
సరేలేం మరి సమయం అయింది ఈసారి మాట్లాడదాం అయిపోయింది
అవునయిపోయింది సరే అండి
ఆ ఆ సరే ఆ ఆ సరే